హలో హలో హాయ్ బాగున్నావా
ఆ బాగున్నాను మీరు బాగున్నారా
ఆ ఆ బాగున్నా బాగున్నాబ్బా
ఉ ఏం చేస్తున్నారు
ఏం లేదబ్బ ఈ సమ్మర్ కదా మంచిగా పిల్లల్ తో కలిసి ఒక టూర్ వేద్దామని చూస్తున్న
ఓకే ఓకే హాలిడేస్ కి గట్ల వెల్లోతే కొంచెం మైండ్ రిలాక్స్ అవతుంది టది ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా పిల్లలు కొంచం వాళ్ళ మైండ్ రిలాక్స్ ఉండది మనకు కూడా కొంచెం మెంటల్ పీస్ దొరికిది పిల్లల్ని
అయితే ఆ మేము అంటే ఎవ్రీ సమ్మరు అంటే సీజన్కి తగ్గ టూర్స్ వేస్తూనే ఉంటాం ఎవ్రీ ఇయరు హుమ్ అయితే ఇది సమ్మర్ కదా
ఆ
సమ్మర్ కాబట్టి అటు నార్త్ సైడ్ జమ్మూ జమ్మూ కాశ్మీర్ కులు మనాలి అట్ అట్లేదమన అనుకుంటున్నాం హరిద్వారు హుమ్ అటు చల్లగా ఉంటాయి కదా ఇది మంచి సీజను ఆ ట్రైను అంటే
హుమ్
ఆ ట్రైనే ఫస్ట్ ఇక్కడ లోకల్ నుంచి అక్కడ వరకు కొంచెం కొంచెం దూరం వరకు ఏమో ట్రైను దాని తర్వాత అక్కడ నుంచి ఢిల్లీ వరకు ఫ్లైట్ వెళదా ఫ్లైట్ ఎక్కుదాం ఆని చూస్తున్నాం
ఒక్ ఓకే ఓకే స లే స్ట్ ఎట్లా మీకు ఎకోమిడేషన్ అట్లే అక్కడ ఎవరైనా ఉన్నారా రిలేటివ్స్ లేకపోతే మీరు ఎట్లా అక్కడ హోటల్ రూమ్స్ ఏమన్నా బుక్ తీసుకుంటార ఎట్లా చేస్తారు
ఆ అంటే ఆ కొద్దిగా ఆ ఉన్నారులే ఫ్రెండ్స్ గానీ అక్కడ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలని అనుకోవట్లేదు కొంచెం తక్కువలో అయ్యేట్ టట్టు ప్లాన్ చేసుకుంటున్నాము ఆ చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి బుక్స్ చేసా బుక్ చేసాము బుక్ చేసాము హుమ్
ఈడే ఉంద అవల్కియార్ టూర్ ప్లేస్ గురించి ఐడియా ఉందా టూరిస్ట్ గైడ్ గురించి ప్యాకేజు అట్లా ఉంటాయి గదా అట్లా తీసుకున్నార
హుమ్ ప్యాకేజ్ ఏమి తీసుకోలేదు గానీ మేము అప్పుడప్పుడు ఎళ్తా ఉంటాం గదా ఐడియా ఉంది హ్మ్ అంటే నేను బ్యాచులర్ టైంలో బానే ఆ అటు ఇటు ఎల్లోచ్చాను
ఆ అదే బెస్ట్ ఎందుకంటే ఒక
లా హ్మ్
ఒక ఒక ఏరియా పోవాలంటే ఖచ్తంగా ఆ ఏరియా గురించి తెలిస్తే వె తెలుస్తనే ఎలాల. అంటే ఏ రూట్ వెళ్ళాలి ఎట్లా అక్కడ ఫుడ్ ఐటెమ్స్ ఎట్లా ఉంటది. ఇట్లా ఒక్కొక్క ఏరియా లో ఒక్కొక్క అంటే ట్రెడిషన్ గానీ ఫుడ్ ఐటెమ్స్ గానీ డ్రెస్సింగ్ స్టైల్ గానీ డిఫరెంట్ గా ఉంటా ఉంటాయి కదా. మనం కొంచెం తెలుసుకొని వెళ్తే బెస్ట్ హ్మ్ ఇప్పుడు అక్కడ ఏం దొరకలేదు అనుకో మనం పోయి అక ఇబ్బంది పడతాం గదా తెలుసు
అవును
హ్మ్ హ్మ్ అంటే నాకు ఆల్రెడీ ఐడియా ఉంది ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి నాకు హ్మ్ ఏ రూట్ ఎట్లా వెళ్ళాలి ఏంటి కొద్దిగా హలో హలో హలో హలో
ఆ చెప్పండి చెప్పండి
ఆ ఆ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి ఓకే
ఆ అయితే ఢిల్లీ వరకు వెళ్ళా చెబ్బా ఆ దాని తర్వాత అక్కడ వచ్చి లోకల్ ఆ కొన్ని కొన్ని గైడ్ తీసుకుంటాం లోకల్ గైడెన్స్ కొన్ని తీసుకొని హ్మ్ హ్మ్ కొన్ని నా తెలిసినవి ఉన్నాయి ఆల్ రెడీ అంటే కొన్ని చూపి వచ్చా కొన్ని చూపిలేదు
అదేలే ఏందంటే మనం తెలుసుకొని వెళ్తే ఇప్పుడు కొ వాటర్ ఫాల్స్ సో అట్ వెళ్తూ ఉంటాము. ఇ ఏంటంటే దానికి లోతు ఎంతో తెలిదు. కొంతమంది న్యూస్ పేపర్ లో చూస్తూ ఉంటాం. కదా ఇట్లా మునగడు మునికి పోవనము కొట్ట తకపోవడం ఇట్లా వాటర్ ఫ్లో ఎక్కువ అవటట్లు ఉంటది తెలుసుకొని వెళ్తే మనకి ఎలాంటి ఇబ్బందు లేకుండా ఉంటది అట్లానే అడుగుతున్నాను మీకు ఐడియా ఉ
ఆహా ఆ నా నాకు ఆల్రెడీ ఆ నేను ఆల్రెడీ వెళ్ళొచ్చ వచ్చాను అయితే మేము ఈసారి హల్ కలంబి చేద్దాం అనుకుంటాం హిమాలయాలు ఇవ యి కదా కొంచం కొంచం దూరం వరకు హిల్ క్లైంబింగ్ చేసి ట్రిల్లు పిల్లలకి చూపిద్దామని హరిద్వార ఒకటి చూపిపియాలి అంటే వచ్చేటప్పుడు మళ్ళా ఇప్పుడు వచ్చిన దారే కాకుండా కొత్త దారిలో ఇంకా చూడని ఉంటాయి కదా ఇత్త ఉత్తరప్రదేశు ఉత్తరప్రదేశ అస్సాము అస్సాం నుంచి మళ్ళా ఇట్లా ఒరిస్సా ఒడిషా నుంచి వస్తాం
ఎన్ని రోజ్లేంది స్టేట్స్ చెప్తున్నారు
ఒకకా టెన్ ఫఫ్టీన్డేస్ ప్న్ చేశామడి ఎట్లా సమ్మర్ ఆడలేదు కా స్కూల్స్ కూడా ఇప్పట్లా ఏ
మరి బా వార బ అతుంది కదా అన్న వెరిగి తీసుకుంటున్నా
ఆ అండి అలా
ఆ
అంటే ఒక చాలా స్ట్రిక్స్ చెప్తున్నారు కదా
అంటే అన్ని ప్రిపేర్ అయి ఉన్నాం అండి ఫుడ్ కొంచం కొంచం మా వాళ్ళు బయట ఇబ్బంది పడతారని ఉ ఆ హోటల్లో కొన్ని కొన్ని దగ్గరలో ఫ్రూట్స్ ఆ అట్లా ఆ కొన్ని స్నాక్స్ తీసుకెళ్తాన్నాం
ఆ రైటే రైట ఇప్పుడు మన ఇప్పుడు వన్ ఎండేలో కఖరాబ్ గాని ఉంటాయి కదా చప లు పూరీలు ఇట్ కొంచెం ఒక టూడేస్ ఇక్కడలా పులిహెరో టైప్ లే అే జంతికలు చెకుడు ఇట్లాంటివి కొన్ని ఐటమ్స్ తీసుకెళ్ళంనుకో ఇక పిల్లలు కూడా టైం పాస్ అట్టు ఉంటది
అదే అదే అయితే ఆ మా అక్కడ లో లోకల్లో మేము వెహికల్ ఏదన్నా ఇట్లా ఉంటాయి. అవైలబుల్గా అవి తీసుకొని అట్లా లోకల్లో తిరిగేసి వచ్చేద్దామని. అది వెస్ట్ అనిపిస్తుంది నాకు ఉహు
అదే లేండి నాకు ఎక్కువ నాట్సైడ్ గురించి తెలియదండి మ లోకల్ గురించే తెలుసు మాకు ఆ
వచ్చామండి ఈ మేము లాస్ట్ వింటర్ లో ఇ తమిళనాడు సైడ్ ఎలినము రామేశ్వరం మహా పురం కాంచి
టెంపుల్స్ రా అండి ఇవన్నీ ఇంటి ఏరియాలో ఏం చూస్తార
ఆ అంటే ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదండి ఆ అంటే టెంపుల్ తో సహా ఇంకా దగ దగ్గరలో ఉన్న ఉంటాయి కదా వాటర్ ఫాల్స్ అని స్నోఫాల్స్ అని జూ పార్క్స్ అని హ్మ్ ఆ అయితే మేము మైసూరు పాలస్ గ కూడాడ ఎలామండి మైసూర్ ప్యాలెస్ వెళ్తే ఆ అక్కడ ఫారినర్స్ చాలా మందిది చాలా మంది వస్తారు మైసూర్ ప్యాలెస్ ఒకటి అవునండి ఆ ఇంకోటి ఏంటంటే ఆ దాంతో పాటు బృహదీశ్వర టెంపుల్ అని ఉంటది
ఉహ్మ్ అక్క అక్కడ కోరుకున్న కచ్చితంగా జరిగిందంట అ
ఆ చాలా బాగుంటా అండి ఇంకోట ఏమో అరుణాచలం కూడా వెళ్ళామండి. అరుణాచలము ఆ ఇంకా చాలా బాగుంటది. అది గిరి ప్రదక్షిణ అని ఉంటదండి. దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఆ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి ఆ టెంపుల్ల్లోకి వెళ్తాం ఆ చుట్టూ తిరిగేంత వరకు మనకి ఆ చాలా కాళనొప్పులు అట్లాని ఈజీగా అనిపిస్తా ఉంటది. కానీ ఒక్కసారి టెంపుల్ ఎంటర్ అయినటప్పుడు ఆ ఎనర్జీ అసలు ఆ పాజిటివ్ ఎనర్జీ కాని. అది కాల్
అవునులే అవును ఎప్పుడేనా కొంచెం ప్లేసెస్ బట్టి కూడా మనకి స్పిరిచువల్ గా మంచిగా అనిపిస్తా ఉంటద. మనం వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ తగ్గ చాలా మంది మనం ఇంట్లో ఉన్నట్టు అంటే ఇంట్లో అంత గందరగోళంంగా అలా అనిపించిన టెంపుల్ కి కొంచెం హోలీ ప్లేసెస్ క వెళ్ళినప్పుడు
ఆ ఇంకోటి ఏంటంటే పిల్లలలకు కూడా కొంచెం బయట కట్ట అట్లా తీసుకెళ్తామంటే కొద్ది నాలెడ్జ్ పెరుగుతుంది ఉ ఎంతనా లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఆ అంటే బయట అట్మాస్ఫిర్ అంతా చూపిస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్త వస్తుదనీ నేను అట్లా ప్లాన్ చేస్తా ఉంటా అండి
అదే అదే మంచి ఉద్దేశం అండి అట్లా చేపియాలి ఎందుకంటే మనం బుక్ లో చదువుకున్న దానికి లైవ్ లో చూసిన దానికి తేడా కదా ఇప్పుడు మీరు నాలుగ ఐదు స్టేట్లు చెప్పారు మనకి ఆల్రెడీ సోషల్ మ్యాప్ పిలలు ఇట్లా చూసిన స్టేట్స్ చూస్తా ఉంటారు కద పిల్లలు అక్కడ పోయి ఇంక లైవ్ ల అన్ని చూస్తే ఇక వాళ్ కొంచెం కొంచెం సంతోషంగా ఉం
ఇంకొంచెం సంతోషంగా ఇంకొంచెం అంటే నాలెడ్జ్ పరంగా ఇంకొంచెం ఫాస్ట్ ఉంటారు బుక్లు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసింటారు కాబట్టి ఇదంతా సో వాళ్ళకి ఇంకొంచం మా ఏమన్నా క్లాసెస్ చెప్పినా చాలా ఈజీ వే లో అర్థం అయిపోతు వస్తుదని అట్లా చూపిచ్చుకుంట వస్తా ఇంకోటి ఎందంటే ఫ్యామిలీ తో కాకుండా లాస్ట్ టైం పాండిచ్చేరి కూడా వెళ్ళామండి ఫ్రెండ్స్ తో కలిసి
ఓహో పాండిచ్చేరి గుడ ఎల్లార
పాండిచ్చేరి ఆ బీచ్ ఆ వైబ్స్ చాలా బాగుంటాయిండి
అదే లేండి
అది యూనియన్ టెరిటరీ కాబట్టి
అదేండి ఎప్పుడు ఎప్పుడు వర్షం వస్తా ఉంటది ఆట కదా
ఆ ఎప్పుడు ఆ వెదర్ కూల్ ఉంటది అసలు బీచ్ వై ఆ మొత్తం కోస్టల్ ఏరియా అండి చాలా దూరం ఉంటది చాలా దూరం ఉంటుంది మొన్న రీసెంట్గా మా సిస్టర్ మ్యారేజు చెన్నై లో జరిగింది చెన్నై కూడా చూసి వొచ్చాము మెరినా బీచ్ అని ఆ ఆర్కే బీచ్ అని అట్లా అన్ని హమ్
చాలా వరకు మొత్తం కవర్ చేశారు కదండి
చేసామండి ఆ అంటే నేనే కాదు నాకు కూడా మా పేరెంట్స్ కూడా ఇట్లా తీసుకెళ్ళలేటోళ్ంలో ఇట్లా టూర్స్ తీసుకెళ్ స్తా ఉండేసరికి అందుకే నేను గైడెన్స్ ఎవరిని పెట్టుకోకుండా నేనే పిల్లల్ని తీసుకెళ్దాం అట్లా ఆ అదే
మీరు కొంచెం మీ శాలరీ నుంచి కొంచెం మీ అంటే బడ్జెట్ చ్చిత ఖచ్చితంగా టూర్ల
ఆ టూర్లో ఖచ్చితంగా కేటాయి ఆ కేటాయించాలండి అట్లే మనకు అంటే ఆ ఇంకోటి ఏంటంటే మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటు అది
అవున అవును ఇప్పుడు మనం ఖచ్చితంగా ఇప్పుడు మనం డివైడ్ చేసుకున్న కొంచెం హెల్త్ పరంగా కొంచెం ఇట్లా టూర్ పరంగా కొంచెం మనకి ఫైనాన్షియల్ అట్ కొెం బడ్జెట్స్ చూసుకొని మనం కేటాయించుకుంటే కూడా ఆ బాగుంటది మనకి అంటే దేనికి దాన్ని సపరేట్గా ఉంటది వెళ్ళినప్పుడు కూడా మంచి ఉంటా ఉంటది ఈసారి మీ కన్న వెల్సి కాబట్టి మేము ఎప్పుడుటండ్ పోయినప్పుడు మీకే ఫోన్ చేసి అడుగుతాం
ఆ ఖచ్చితంగా అండి ఆ ఏ రకమైైన మీకు డౌట్ ఉన్నా నాకు నేను ఏ అన్ని రక ఇల గైడెన్స్ ఇయగలను అంటే ఎటు నుంచి వెళ్తే అట్లా దగ్గర ఏంటి ఆ ఇంకోొటి ఏంతంటే నాకు కొంచెం ఆ అక్కడ దగ్గర నేను వెళ్ళిన దగ్గర నాకు కొన్ని కొన్ని పస్తయాలు కూడా ఉన్నాయి
అదే అదే మీకు తెలుసులే అండి మీకు ఎక్కువ పర్చుంటూనే ఉంటాయి
అ అయితే మేము అన్నీ తిరిగాంగానండి కొంచెం ఈ గోవా ఒకటి మిస్ అయిపోయామండి నెక్స్ట్ ట్రిప్ అదే ఉన్నది
ఎలాండి ఇం నెక్స్ట్ ఇయర్ అదే చెండియరుద ఇ ఏక ఇ సే అదే
ఆ వస్తా అంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్తా అండి గోవాకి సరే అండి అందరుూ ఫ్యామిలీ అందరు కలిసి వెళ్తే ఓకే అండి బాయ్ అండి బాయ్ అండి పెద్దేయండిండి
హలోలో
కట్జేయ అండి
రావట్లేదండి చేయండి మీరు
ఆ ఓకే అండి